ఆ చెప్పడి అండి ఆ బాగుండమండి మీరు బాగున్నారా
ఆ బానే ఉందమండి ఏం చేస్త రాను
లేదండి ఇ వాళ్ళ ఫాస్టింగ్ అయితే ఏంట చేస్తున్నానండి ఇంకా వంట అది కాలేదండి ఇంకా
అవునా ఏమంతా చేస్తున్నంటే మరి
మీరేం చేస్తున్నారండి
నేనింకా వంట కాకరకాయ ఫ్రై చేతన్న
మ్మ్ చెప్పడండి ఇంకా
కాకరకాయ ఫ్రై చేసుకున్నాండి.
అయ్యాయా అండి వంట అది
ఆ
ఎం చేస్తున్నారండి వంటలు
కాకరకాయ కర్రీ రైస్ గ్యాస్ అయిపోయింది మ్ పనులు అయిపోయినాయ అండి. పనులయిపొయినాయ
మ్ చేస్తున్నామండి మాది వంకాయ కర్రి పప్పు ఇంకా కాలేదండి చే తున్నా ఇంకేంటండి విషయాలు కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయా అండి చెప్పండి. పచ్చడి అది పెట్టిండ్రా అండి మీరు
పచ్చడా పచ్చడా ఇంకేం పచ్చడి పెట్టలేదండి ఇగ పచ్చడేయమన్నా
మ్ ఆవకాయ పచ్చడి పెట్టలేదా అండి
పెట్టలేదండి
ఎందుకండి
ఆ
మ్
మావోళ్ళకి మామిడికి పచ్చ బాగా ఇష్టమండి కానీ చెయలేదండి చెయ్యాలిగా
ఎప్పుడు చేస్తారండి మ మీరి ఇంకా ఇంకా రాలేదు మామిడికాయలు లిగ ఉ ఉగాది తర్వాతే కదండి ప చడలని
అవును మద మనకు ఎంద న్న పెట్టి మర్చి రననా త దొరుకత లే అగ ఆ ఇంకా ఇంకా ఏముందండి ఇంకేమన్నా కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయ అండి
ఏం లేవండి చెప్పాలండి మీరే ఏంటి అండి
ఆ ఏంటంటే అమ్మ జ్ఞాపకాల గురించి ఏమన్న చిన్నప్పు
ఆ అమ్మ జ్ఞాపకాలు అంటే ఇంకా చాలా ఉంటాయండి పొద్దున్నే లేచిన దగ్గర నుండి అమ్మ పడుకునే వరకు మనకు ప్రతి ఒక్క ఒక పని అమ్మనే చేస్తు ఉంటుంది కదా అండి తను తినకుండా మనకు కోసం కావల్సినవి కూడా తీసుకోచ్చి పెడుతుందండి అదేనండి అమ్మ గొప్పతనం ఇంకా మాటల్లో చెప్పలేము ఆమెకు మనకు జ్వరం వచ్చి పడుకున్నా కూడా తను ఒక నర్స్ గా అయి రి ఒక వంట మనిషిగా అయితది ఒక పని మాని షిగాని అన్ని పనులు తనే చూస్ ఉంటదండి
అవును అమ్మంటే ఒక ఆప్యాయత అండి
మ్మండి అమ్మ అంత ఆప్యాయత ఇంకెవ్వరు చూసుకోలేరండి అంటారు కదా ప్రతి ఇంట్లో దేవుడు ఉండలేడు కాబట్టి ఇంటికి ఒక అమ్మని ప్రసాదించిందిడు దేవుడు అమ్మతను తినక పోయిన సరే మనకు మాత్రం పెడుతుంది
అవునండి
అండి మీరు చెప్పండి మీ అమ్మ గురించి ఇంకేమన్నా
అమ్మంటే అనురాగం అండి కుటుంబం కో సం చాలా సేవలు చేస్తది దేవుడు అంతటా ఉన్నాడని చాట్ ఆట్టడానికి ఆ దేవుడు అమ్మని సృష్టించిండండి
ఇంకా అండి
ఆ ఏముంటాయండి అంటే అమ్మ జ్ఞాపకలు అమ్మతో అని ఉన్నప్పుడు అమ్మ వాల్యూ అనేది తెలివదండి అమ్మ నుండి ఇప్పుడు అత్తారింటికి వచ్చినం కదా. ఇప్పుడు అమ్మ జ్ఞాపకం వస్తుది అమ్మ ఉన్నప్పుడు అమ్మ అమ్మ పైన చిరాకు పడు. టాము ఎప్పుడు అమ్మ ఎట్లా అంటే అమ్మ మనకు హొ చిన్న చందమామని చూపిస్తూ గోరుని ఇద్దర కనిపిస్తుంది అమ్మ గురించి చెప్ప చెప్పాలంటే అసలు ఇక మాటలకు అందలేదండి కుటుంబం కోసం పడే పన ఆరాటం చాలా ఉంటది అమ్మ జ్ఞాపకాలు హృదయానికి హత్తు కొనే విధంగా ఉ
అవునండి
ఆ
ఉ
చందమామ అనేది చూపిస్తూ అది మన దగ్గరికి రాదండి కానీ మన దగ్గరకి వస్తుది అని మనకు ఆ చెప్తూ ఉంటుంది మన దగ్గరకి వస్తుది చందమామ అనేసి అంటే మన ము
అవునండి
కదండి
ఉ
మరి అమ్మ గొప్పతనం మనం మాటలకు అందనిది. చేతల్లో చూపించలే నీది అమ్మంటే ఆప్యాయత అనురాగం అన్ని కలబోస్ స్తేనే అమ్మా అండి.
అవునవును అ
ఇంకా అండి
ఇంకా ఇంకా ఏంటండి
ఉమ్
లో మనం ఎలా ఉండాలి అన్నది ఆ కూడా నేర్పిస్తుంది అత్తారింటికి వెళ్ళిన తర్వాత మనం అత్తారింట్లో ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి అన్నది కూడా అమ్మ మనకు నేర్పిస్తుందండి
అవునండి
మానక్ కి ఆభరణాలు అం అంటే చాలా ఇష్టం అండి ఆడవాళ్ళకి ఆభరణాల అయినా ప్రీతి ఎక్కువగా ఉంటుంది ఉమ్ ఆ ఆభరణాలు చిరలు అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళ కి
హమ్ డే లైక్
అయితే ఇప్పుడు ఆ ఉమ్ ఇప్పుడు ఇప్పుడైతే ఆభరణాలు అసలు కొనుక్కోలేకుండా ఉండ కదండి సమాజంలో ఇప్పుడు మనము ఉమ్ గోల్డ్ వే రేట్ అయితే ఇంత దారుణంగా పెరిగిపోతుందో కదం డి ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు బంగారం మనకు ఒకా కొన్ని ఆభరణాలు చేయించి ఉ వచ్చిడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడైతే అసలు మన పిల్లలకు కొనే టై లో అసలు ఇప్పుడు మనం ఏము కొనలేకపోతాంమండి కొనలేము కూడా అసలు ఇక అంతా ఉమ్ మన అంతర్ధ మాత్ర సంపాదనలకి అంత గోడు కొనలేము ఉమ్ మెరు ఎమయినా కోన్ ఉన్నారా అండి ఈ మధ్యలో
అవునాండి
ఉమ్
ఇంకా అండి ఉగాది పండాగా వస్తుంది కదాండి ఉగాది పండాగా కి చేస్తారా అండి ఉగాది పచ్చడం మరి
ఆ అవునండి చేసి త్తమ ఉగాది పచ్చడా ఉగాది
పచ్చడ మరి మీరు
ఉగాది పచ్చడి ఎలా చేస్తాం అంటే ఇక పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసే సి ఆ దేవుడు పూజ చేసి కోనీ దేవుడి దగ్గర ఒక కొత్త కుండా తీసుకొచ్చి ఆ కొత్తని హలో ఆ ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ పోసి దాంట్లో ఇగ ఆరు రుచులు కల్పుతాం అండి చేదు వగా స్తారు ఆ తీపి
ఉమ్
కొలుపో
ఉమ్
మామిడికాయతో అవి వేప పూత ఇవన్నీ ఏసి మంచిగా చేస్తారండి ఆ చేసి దేవుడి దగ్గర నైవేద్యం అవునూ అవునండి అ పెట్టి దేవుడి దగ్గర పెట్ ట్టేసి కాసేపు అయిన తర్వాత ఇంట్లోలందరం కూడా స్వీ కరిస్తమండి తరువాత మళ్ళీ సాయంత్రానికల్లా బూరెలు చేసి శనగపప్పుతోని అ అవునండి మా పె పిల్లలు తినరుగాని మాయనే చాలా ఇష్ ష్టమ అండి నేను కూడా తింటా అండి బూరలు చాలా చాలా ఇష్టం
అవునండి ఉమ్ మళ్ళీ ఎప్పుడు ఒక కలుసస్థాయి అపుడే గడ సమస్యకు పరిష్కారం ఉమ్ అవునండి వేస్తామండి సంక్రాంతి పండగకి ఇంకా దీపావళికి అయితే ఇంటికి కలర్స్ రంగులు అన్నీ వేసి చక్కగా అలంకరించుకుంటామండి ఇంటిని దీపావళికి పండగ వచ్చేస్తే మాత్ త్రం ఇంకా ఉదయము సాయంత్రం చక్కగా ముగ్గులు వేసి ఆ ముగ్గుల నిండా రంగులు నింపుతామండి మంచిగా సాయంకాలం పూజ జెస్ కొని చక్కగా దీపాలు పెట్టుకుంటాం మండీ ఇంటిని ఇం ఇంట్ లో బయట దేవుడి దగ్గర తులసి దగ్గర పెట్టుకుంటామ అండి అవునండి కార్తీక మాసంలో మీరు తులసి పూజ అది చేసుకుంటారా అండి
అవునండి మీరు చేస్తరా
కార్తీక మాసంలో తులసి పూజ అది చేసుకుంటారా అండి మీరు
చేసుకుంటామండి అండి మేము
ఉపవాసం అది ఉంటారా అండి కార్తీక్ మాసంలో
ఆ కార్తీక మాసంలో వన్డే రోజు పౌర్ణమి రోజు ఒక్క రోజు ఉపవాసం ఉంటామండి కార్తీక ఆ కార్తీ అవునవును కార్తీక మాసంలో
చేసుకుంటరు కదా అండి
అవునండి వత్తులు కాలుస్తమండి మేము గూడా మూడు వందల అరవై ఐదు వత్తులు కాలుస్తము. ఆ దే అక్కడ కెళ్లి వాక్కెళ్ళి ఫస్ట్ ఏం చేస్తామంటే స్నానం చేసేసి వస్తాము గంగా స్నానం చేసి పౌర్ణమి రోజు దీపాలు వదులేసి వస్ తామండి ఇగ గంగాదేవికి కొబ్బరికాయ కొట్టేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుంటాం ఫస్ట్ అక్కడ పూజ చేసుకున్న తర్వాతనే ఇంటికి ఒచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటామండి మళ్ళీ సాయంత్రాని శివుడు దగ్గర మ్ మళ్ళ ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులు తులసి దగ్గర తులసి కళ్యాణం గుడా చేస్తారండి ఆ అక్కడ గూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్ మండి హ్ ఆ కార్తీక పౌర్ణమి రోజు చాలా దీ నైట్ దీపాలు గూడ దీపావళి పండగలాగా దీపాలు గుడా పెట్టుకుంట మండీ ముందు ఆ దీపాలు గూడా బెట్ కుంటాం చ చాలా బాగా అనిపిస్తదండీ. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తది దీపాలు వెలుగుతుంటే. హ్మ ఓకే అండి. థ్యాంక్స్ అండి ఇంతసేపు మాట్లాడినందుకు.
ఆ ఓకేనండి ధన్యవాదాలండి.